హలో ఏం చేస్తున్నావ్ స్టడీ హాలు కి వెళ్లి పోయ్యావా నేను ఇప్పుడే లేచి టైం చూసుకున్నాను
అవున రా నేను వచ్చి అరగంట అయితంది ఇక్కడే కూర్చున్నా నువ్వ ఎక్కడున్నావు అసలు ఈరోజు అప్పుడే హాల్ మొత్తం నిండిపోయింది తెలుసా
అవునా నిజమా మనా రెగ్యులర్ రెండో టేబుల్ ఖాళీగా ఉందా లేక ఎవరైనా వచ్చి కూర్చున్నారో
అదృష్ట్యం ఏందంటే ప్రస్తుతానికి ఇంకెవరు రాలేరు రా నా పక్క సీట్లో ఒక నోట్బుక్ పెట్టి ఉంచాను నీకోసం కానీ నువ్వు త్వరగా రా సూపర్వైజర్ ఇటువైపే చూస్తున్నాడు ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చుంటారని
థ్యాంక్స్ రా బాబు కాపాడావ్ ఇప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరుతున్నా రాత్రి ఆ సిలబస్ మొత్తం పూర్తి చేసేసరికి మూడయిపోయింది అందుకే పొద్దున్నే మెలుకువ రాలేదు
నాకు తెలుసులే నువ్వు నైట్ ఔట్ చేస్తావని కానీ వీళ్లు రాత్రనే చదివి పొద్దున్నే ఇక్కడికి రావడం వల్ల మన స్లీవ్ సర్కిల్ పూర్తిగా పాడైపోతుంది కదా నాకైతే కళ్ళ ముందు బుక్కు తెరిచి ఉన్న బుర్ర కి ఏమ్ ఎక్కట్లేదు అసలకి
నా పరిస్థితి కూడా అంతేరా నిన్న మధ్యాహ్నం అయితే డెస్క్ మీదే ఇరవై నిమిషాలు నిద్రపోయాను లేచి చూసేసరికి నా నుదుటి మీద నోట్బుక్ లన్ని పడిపోయాయి
ఉం నేను కూడ చూశాను లే ఆ నువ్వు చాలా ప్రశాంతంగా పడుకున్నావని ఇగ నేను నేను డిస్ నేం లేపలేదు అయినా నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మన రూమ్ లో అందరు పడుకున్నారు దాదాపు సగం నిద్రలోనే ఉన్నారు ఆ లంచ్ అంత తర్వాత వచ్చే ఆ నిద్ర మామూలు ఉండదు కదా
అంతా ఇక్కడున్న ఏసీ మహిమ రా వాతావరణం కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది కదా దానికి తోడు ఆ బ్లాక్ అండ్ వైట్ అక్షరాలు చూస్తుంటే కళ్ళు మూతలు పడతాయి
అవును నిజమే సరేగాని నిన్న మనం మాట్లాడుకున్న రిఫరెన్స్ బుక్ తెచ్చావా ఆ వెనకాల సాల్వ్ చేసిన క్వశ్చన్ పేపర్స్ ఉన్న బుక్
ఆ తెచ్చను రా నా బ్యాగ్ లోనే ఉంది నేను రాగానే నీకు ఇస్తాను అన్నట్టు నేన్నటి చాప్టర్ లో ఉన్న ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని నువ్ సాల్వ్ చేయ్యగలీగవా
సగం సగం వరకు చేశాను రా మ్ కానీ చివర్లో ఆ ఫార్మ్ ల ఆప్లే చేసే దగ్గర ఆ స్టక్ అయిపోయినా మనం లంచ్ బ్రేక్ లో డిస్కషన్ చేస్తూ ఇద్దరం కలిసి దాన్ని సాల్వ్ చేద్దాం
అలాగే చేద్దాం అన్నట్టు లంచ్ కి ప్లాన్ ఏంటి ఈరోోజు బయట నుండి ఆర్డర్ చేద్దామా లేక కింద ఉన్న కఫేరియాకి వెళ్ళి తిందామా
కేఫేటేరియాకే వెళ్దాం రాము మధ్యాహ్నం భారీగా తింటే అస్సలు లేవలేం ఫుల్గా ని వచ్చేస్తది అందుకనే లైట్గా ఏదన్నా తినేసి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగినం అనుకో నిద్ర రాదు మంచిగా ఎఫెక్ట్ గా కూడా కద్ చదువుకోవచ్చు
కరెక్ట్ ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఆ లాంచ్ లో ఉన్న కాఫీ మిషనే మన అసలైన స్పన్సర్ మనం వారానికి ఎన్ని కప్ల కాఫీ తాగుతున్నామో మనకే తెలియదు
అవును మన బాడీలో బ్లడ్ కంటే కేఫినే ఎక్కువ ఉన్నట్టుంది ఈ మధ్య సరే నడుస్తూ ఫోన్ మాట్లాడడం అపి త్వరగా రా ఈ రోజు ఇక్కడ వైఫై సర్ రిగా పని చేయట్లేదు నువ్వు లోపలికిి వచ్చే ముందే డాటాతోని క్లాసెస్ డౌన్లోడ్ చేసుకొని ర
అబ్బా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్ రా ఇప్పుడే డౌన్లోడ్ పెట్టేస్తా ఒక పది నిమిషాళ్ళో అక్కడుంటా
ఆ
నేను మెట్లెక్తుతున్నా కానీ నిజం చెప్పనా ఇందాక నువ్ సేలబస్ కొండలా ఉంది అన్నావ్ జుడు అప్పటి నుండి నాకు లోపల విపరీతమైన టెన్షన్ మొదలైంది రా
అవున్రా నేనే ఏదో క్యాజువల్ గా అన్నాను గాని నా పరిస్థితి కూడా అంతే రోజులు ఎలా గడిచిపోతున్నాయో అస్సలు తెలియట్లేదు నిన్న రాత్రి క్యాలెండర్ చూస్తె ఒక్కసారే గుండె అయిపోయినంత పని ఆఇంది తెలుసా
కరెక్ట్ రా పైగా ఈ మధ్య ఎంత చదివినా బుక్ పక్కన పెట్టగానే అస్సలు ఏమీ గుర్తు ండట్లేదు అనే ఒక తెలియని భయం వెంటాడుతోంది ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు అన్నీ మర్చిపోతానేమో అని భయమేస్తుంది నాకు
అందరికి ఆల్మోస్ట్ సేమ్ ఫీలింగ్ మ్ నేను కూడా అదే అనుకుంటున్నా ప్ప నుండి చదివేటప్పుడు ఏమో అంత గుర్తున్నాట్ టనిపిస్తుంది కానీ మరుసటి రోజు మార్నింగ్ వచ్చి మైండ్ అంత బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది అసలు మన మెమరీ పవర్ తగ్గిపోయిందా అని అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది
మన మెమరీ పవర్ ఏం తగ్గలే లేరా బాబు దీన్నే ఎగ్జామ్ ఆ అన్ అగ్సైటీ అంటారు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల అలా అనిపిస్తుంది అంతె నిజానికి ఎగ్జామ్ పేపర్ చుడగానే మన సబ్ కాన్షియస్ మైండ్ నుండి ఆన్సర్స్ అన్ని గుర్తొస్తుయ్ అంట నిను ఒక ఆర్టికల్ ళ్ళో చదివాను దీని గురించి
విండని బాగానే ఉంది అలా గుర్తొస్తే అంత మంచిది ప్రాక్టికల్ గా ఆ టెన్షన్ కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది పైగా ఈ క్వ్చన్ పేపర్ పాటను కూడా కొంచెం మార్చారంటే కదా ఈసారి అప్లికేషన్ ఓరింటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తారంట సింపుల్ క్వశ్చన్స్ తక్కువ ఇస్తారంట
అవును డైరెక్ట్ క్వశ్చన్ కంటే అవే టైం ఎక్కువ తింటాయి అందుకే మనం చదివేటప్ ప్పుడు కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి బట్టి పడితే ఈసారి కుదరదిగా అందుకే నేను ఈ వీకెండ్ అంతా కేవలం మాక్స్ టెస్ట్లె రాయడానికి కేటాయించాల అనుకుంట్ న్నా
మంచి ఐడియర నా కూడా ఉంది మోక్ టెస్ట్ రాయాలని అలాగే టైం మేనేజ్మెంట్ అలవాటు అలవాటు అవ్వాలంటే టెస్టు రాయడం చాలా ముఖ్యం మనకు తెలిసిన ఆన్సర్స్ కూడా సరిపోయిన టైం సరి సర్ సరిపోక వదిలేస్తే అంతకంటే దారుణం ఇంకోకటి ఉండదు నేను కూడా నీతో పాటే ఆ టెస్ట్ రాస్థాను నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నాక్ కూడా చెప్పు నేను కూడా అటెండ్ చేస్తాను
రాద్దాం ఇద్దరం కలిసి రా అద్దాం మాటలు ఎవరు ఎమ్ ఎమ్ వచ్చాయి చూసుకొని మనం తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే టెన్షన్ పడి రాత్రులు నిద్రపోకుండా చదవడం ఆపేయాలి మైండ్ కి రెస్ట్ లేకపోతే ఎగ్జామ్ రోజు బుర్ర అస్సలు పనిచేయదు
అవును నేను కూడా ఈ మధ్య అను అదే అనుకుంటున్నాను ఎక్కువ స్ట్రెస్ చేయడం ద్వారా చదివింది కూడా మ మర్చిపోతున్నము సో చదివిన టైం అయినా కొంచెం ఎఫెక్టివ్ చదువుకొని మంచిగా కళ్ల నిండ కొంచెం నిద్రపోతే చదివంది మంచిగా గుర్తుంటదని నేను అనుకుంటున్నా
అంతేగాని మరి టెస్ట్ లో ఏదైనా ఆన్లైన్ టెస్ట్ తీసుకుందామా ఇవి కొన్ని యాప్స్ ఉంటాయి కదా
ఆ చానా ఆప్షన్ ఉన్నాయి లె మనం ఇన్ని రోజులు ట్రైలేం కాని బయట చానా ఆప్స్ ఉంటాయి వంద రెండు వందలు పడేస్తే చాలా మంచి మంచి టెస్ట్లు ఉన్నాయి ఎందుకంటే ఏ ఎగ్జామ్ రాసినా ముందు మనం ఆక్టీషన్ రాయకుండా డైరెక్ట్ రాస్తే ఏ ఎగ్జామ్ అయినా ఫెయిల్ అయిపోతాం కాబట్టి సరే తప్పకుండా మంచి మంచి మార్కటీస్ రాద్దాం రా
ఉ అంతే కదా మళ్ళీ ఏంటంటే ఎందులో అయితే ప్రీవియస్ ఇయర్ పేపర్ లో కూడా ఉంటాయి సో మనకు అర్థమవుతది కోషన్స్ ఎట్లా వస్తాయి ఎట్లా చదవాలి అని
అవునవును నేను చూశాను మా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు అతను కూడా సేమ్ ఇలాగే మక్టేశ్వర్ రాసాడంట అతనికి మంచి జాబ్ కూడా వచ్చింది
చాలా మంది సక్సెస్ స్టోరీలలో అదే చెప్తున్నాడు మేము టెస్ట్లు రాసేవాళ్ళం ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ పేపర్లు చూసేవాళ్ళం కరెంట్ ఎఫైర్స్ చూసేవాళ్ళమని
అంతే కదా చాలా మంది ప్రిపరేషన్ లో తప్పేం చేస్తున్నారంటే సబ్జెక్ట్ చదువుతున్నారు అన్ని బుక్స్ అన్ని బుక్స్ చదువు న్నారు గానీ వాళ్ళు చేసే తప్ప ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఎఫిషియన్సీని టెస్ట్ చేసేలేకపోతుంది ఇట్లా మాక్ టెస్ట్ రావడం ద్వారా ఓకే నుంచి చదివింది ఎంత గుర్తుంది నేను ఎంత చేయగలుగుతున్నా ఇంకెంత చదవాలి అనేది ఒక ఐడియా వస్తుంది సో దాని తగ్గట్టు మళ్ళీ ప్లాన్ చేసుకొని చదువుకుంటే ఏ డైరెక్ట్ ఎగ్జామ్ హల్ ఏ టెన్షన్ లేకుండా రాసే ఛాన్స్ ఉంటది
మళ్ళీ మనకి టైం మేనేజ్మెంట్ కూడా అలవాటు అయిపోతుది ఒకటేసారి ఎగ్జామ్ లో వెళ్లి రాస్తే ఆ టెన్ టైం కి మనకి వచ్చినా కూడా ఆ టై లో పెట్టలేకపోతాం ఇట్లా మాక్ టెస్ట్ లో రాస్తే టైం మే మేనేజ్మెంట్ టెన్షన్ మేనేజ్మెంట్ కూడ వచ్చేస్తుంది
అవును ఎందుకంటే టెన్షన్ని ని టైమ్ ని మేనేజ్ చేసిన వాళ్లకి ఎగ్జామ్ వస్తది సబ్జెక్ట్ అని అందరు సబ్జెక్ట్ చ పోతారు కానీ టైమ్ మేనేజ్మెంట్ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడంలోనే చాల మంది విఫలం అయీతారు అందుకనే మంచి మంచి రడిజర్వ్ క్యాండర్స్ కూడ జాబ్ కొట్టలేకపోతున్నారు ప్రెజెంట్ ఉన్న
అంతే కదా రాద్దాం మరి టెస్ట్ లో ఏదన్నా చూడు కోర్స్ ఏన మంచి అంటే ఎందులో నుండి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అయితున్నాయి అలాంటివి ఏమైన్నా సర్చ్ చేసి బెస్ట్ తీసుకుందాం ఇగ
అవునవును ఫస్ట్ అయితే మనం రివిజన్ చేద్దాం నీకు పదిహేను తారీఖు ఒక ఎగ్జామ్ ఉంది కద ఆ ఎగ్జామ్ అయిపోయినాంక ఏం చేద్దాం అంటే ఇద్దరం ఒక సబ్జెక్ట్ పట్టుకుందాం చదువుదాం ఇద్దరికి డౌట్లు వస్తాయి ఇద్దరు క్లియర్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ ఒక మాక్ టెక్స్ట్ రద్ధం ఏమంటావు
అంతే ఒక అంటే ఎట్ల ఒక వన్ వీక్ మొత్తం ఒక సబ్జె అది సండే రోజు టెస్ట్ టెస్ట్ రాద్దామ ఎట్ల చేద్దాం
అట్ల కాదు రెండు మూడు ఒక రెండు టూ డేస్ పెట్టుకుదాం పెద్ద సబ్ చిన్న సబ్జెక్ట్ కి ఒక రోజు లైక్ కొన్ని చిన్న చిన్న సబ్జెక్ట్లు ఉంటాయి అవి కంప్లీట్ కాగానే ఆ టెస్ట్లు చేద్దాం మనకు ఉన్నాయి కదమ్మ
ఎట్లాంటి అంటాన్నా లాంగ్ టెస్ట్ లా చిన్న చిన్నయా
అట్లాని కాదు నేను మాక్ టస్లేమో సండేలే చేద్దాం నువ్వు చెప్పినట్టు మామూలుగా మనకు టెస్ట్ అయిపోగానే మనకు నోట్స్ ఉంటాయి కదా వాల్యూమ్ వన్ వాల్యూమ్ అని అవి చేద్దాము అవి చేసిన తర్వాతకి డైరెక్ట్ ఒక సండే రోజు టెస్ట్ రద్ధం
ఒక మెగ టెస్ట్ సండే రోజు రాస్తే అప్పుడు మనకు ప్రాక్టీస్ అయితది
ఇంకా నీకమైన ఐడియాలు ఉంటే చెప్పు నాకైతే ఇల
ఆ మళ్ళీ ఇంకొకటి ఎందంటే షార్ట్ నోట్స్ రాసుకోవాలి ఇప్పుడు టెస్ట్ రాసిన తర్వాత మనం ఎందులో అయితే వీక్ ఉన్నామో వాటి అన్నిటికీ మనం నోట్స్ రాసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఏదైన చేయగలుగుతాం కదా
అవునవును ఇన్ని సార్లు జేసిన మిస్టేక్స్ అన్ని ఈ సారి రెక్టిఫై చెయాలి ఈసారి మాత్రం గురి తప్పకూడదు నేను కూడా ప్రిపేర్ చేస్తాను నేను వాళ్ళ వేరే అకాడమీ వాళ్ళది ఉన్నది అది నేను ప్రిపేర్ చేస్త
సరే నువ్వు ప్రిపేర్ చేసి నాకు ఇస్తే నేను చదువుకుంటాను నేను కూడ టెస్టులు రాసిన దాంట్లో మనకి ఎక్కడైతే మర్కులు రావట్లేదో వాటి పైన ఫోకస్ పెట్టి చదువుతం
అంటే తప్పులు సరిచేస్ కుంటూ ముందుకెళ్తే ఎట్లయినా మంచి మార్కులు వస్తయ్ ఎట్లయిన మంచి మార్కులు రావాలిఈ సారి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అక్యూరేసీ పైనే ఉండాలి ప్రతి టెస్ట్ లో ఎందుకంటే చాల రివిజన్ చేసిన కాబట్టి సార్ మిస్ కావదు
చదివిందే మళ్ళీ మళ్ళీ చదివి మళ్ళీ అవి కొత్త టాపిక్స్ అలానే వదిలేయకుండ ఈసారి చదివింది కాకుండా కొత్త కొత్తగా ఏం అడుగుతున్నారు ఎక్కడ రావట్లేదు అట్ల చూస్తే మనకి రేపు ఎగ్జామ్ లో డైరెక్ట్ మెయిన్ ఎగ్జామ్ లో ఏ టాపిక్ ఇచ్చినా మనకు తెలియదు ఏము ఉండవ్ ఉంటది
య అలానే చేద్దాం టెస్ట్ రాయాలి మంచిగా స్ట్రాంగ్ అవ్వాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఎగ్జామ్ హాల్లో ఏ టెన్షన్ లేకుండా రాయాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు కదా ఈ సారి నోటిఫికేషన్ వచ్చింది గా మళ్ళీ ఎప్పుడు వత్తదొ మా
అంతా ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు వేచి చూడాలి అప్పుడు అప్పటికి మనకి ఇగ అంత సమయం వుండదు పెళ్లే చేసేస్తారు అప్పుడు రాయాల అనుకున్న ఇంత ఇంట్రెస్ట్ ఉండదు రాయలేం కూడా
సరే సరే లేగాని తిన్నావా మరి అప్పటి నుంచి ఫోన్ మాట్లాడుతున్నావ్
లేదు తినాలి తిన్నవా నువ్వు
తిన్న ఇందాకే నేను టిఫిన్ చేసే
ఉం టిఫిన్ చేసా ఇప్పుడే చాక్లెట్ కూడా తిన్నా ఒకటి
ఉం ఏమ్
ఆ టిఫెన్ ఆ ఉతప్పా
నాకైతే బొండా పెట్టార్రా బొండా బానే ఉంది ఉం కలుద్దాం వుంటారు గద కలుద్దాం కలిసి మంచిగా చదువుకుందాం
సరే మరి ఉం సరే బాయ్